ఓ
ఆ బ్రో
హలో బ్రో బాన్నవా
నువ్వు ఎలా ఉన్నావ్ బ్రో
నేను సూపర్
ఓయ్య పక్క రూమ్ లోనే ఉంటాం కానీ చూడలేదు ఇన్నీ రోజులు
ఆహా అచ్చా ఏం చేస్తాన్నావ్
లేదు బ్రో ఇప్పుడే చేతికి పని చెప్పాను
అయ్యా అద కాదు బ్రో మేము వస్తే బాగా చెప్తున్నాం మళ్ళీ సరే సరే కానీ కాదు చికెన్ చేద్దాం ఉంటున్నా చికెన్
ఇప్పు ఎందుకు రేపు రేపు అడతర కాదుపు మెసలే
అంటే ఒద్దర చికెన్ బాగోలు ఇప్పుడు నీకు చికెన్ చేసే విధానం చెప్తాను చూడు నీకు చెప్పు అంటే ఆర్గానిక్ మనది
ఆహ
ఫస్టు ఫ్యాన్ పెట్కో ప్యాన్ ఆన్ చేయ్ ఆయిల్ పేట్ కో పన్ పన్ ప్యాన్ పెట్టుకో ఆయిల్ తగినంత అందులో ఆనియన్స్ అందులో గార్లిక్ అల్లులి పేస్ట్ మొత్తం రెండు రోస్ట్ అయిపోయిన తర్వాత చేకినేసి చికెన్ వేసి ఉప్పుేసి మగ్గించే తర్వాత నువ్వు చెప్పు నీకు వచ్చు కదా
తవా చిగ వేసి వేసి తి మగ్గించి తర్వాత టమాటాలు వేసి
ఏసి
తర్వాత మళ్ళీ నీలి తేలిపోయి దాగుండి
హ హ ఇసుగా నిించది ఆ అది ఏంట ఉదారణ మా పడుచకు
ఇప్పుడుద్ద గురా ఎంతక కూడారా ఉంట
ఉ సరే మార్నింగ్ ప్రజెంటే స్నాక్ అయింది
ప్రసెంటేషన్ మేము తప్పించుకున్నాం అంటే మాది లెవెన్ లెవెన్ గ్రూప్ వాడ ఏం చేశాడంటే ఫస్ట్ గ్రూప్ ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ పిలిచి తర్వాత లాస్ట్ రూమ్ లో మా రూమ్ వాళ్ళ ఇద్దరు వాళ్ళు తప్పించేసుకుంటానుర సెవటిన్త్ మాది లెవన్త్ మాది సెవటిన్త్ ఫస్ట్ రెండు గ్రూ పిలిచి మళ్ళీ అంటనే దస్ట్ గ్రూప్ పిలిచడు సెవెటిన్ గ్రూప్
బీఫ్
పా మీ ఏం జల్ జలుగా సరే ప్రిపేర్ అవ్వలే ఇస్తార అని చెప్పండు
బధవాద సరే అని చెప్పేసి తర్వాత వీళ తర్వాత గ్రూప్ పిలిచారు అమ్మాయిలు వెళ్ళరు మా క్లాస్ ముగ్గురు అమ్మాయిలు తర్వాత మళ్ళీ ఫోర్ ఫైవ్ అలా పిలిచాడు మ మాది తప్పించుకోండి
గ్రేట్ే మాకు మాకు మా సార్ వచ్చాడు ఎంటర్పన్షిప్ సార్ వచ్చిండు అడిగాడు అలాగే అందరు తీసుకున్నాడు పేపర్లు తీసుకు కుని అందరికి ఫోర్ త్రీ పాయింట్ ఫైవ్ మాక్సిమం ఒక క్వశ్చన్ చెప్తే ఫోర్ రా స్టిక్ ఫైల్ పెట్టుకొని ఒక క్వశ్చన్ చెప్తే ఫోర్ స్టికర్లు పెట్టకపోయినా ఒక క్వశ్చన్ చెప్పకపోయినా త్రీ పాయింట్ ఫైవ్ అమ్మాయి అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ అది వేర్లే
హ
అత్ మా సార్ తెల్సు కదా వేరే ఉంట్రమ్ మా సార్
మ పొద్దున్న ఈసి సీయర్తో పె కనపడ్డాడు
ఎవల్తోనే
బిసిస అర్తో
అయ్యా ఏమ మరి
మ మధ్యాహ్నం ఇలాగ వస్తుంటో మా బ్లాక్ లోని మాకు ఎదురు పట్టాడు ఇంక ఇద్దరు గోదూరులు ఎవరు వెళ్తున్నారేమో అనుకుంటన్నా నేను పొడుగు ఉంటాడు కదా ఈని చూసి పక్కన ఎవడ జూనియర్ ఏమో అనుకున్నాను చూస్తే వీడు
బడాల
అ
తస ఇది అ మన మన బ్రాడ్ పీట్ కటింగ్ మాత్రం సూపర్ అంటున్నా అదే బ్రో బ్రాడ్పిిట్ బ్రో బ్రాడ్పిిట్
అది పేరు కాదా బ్ర
ఆ హీరో పేరు బ్రో
అది కటింగ్ మాత్రం సూపర్ అంటున్నాలా సూపర్ కటింగ్ బాగుంది కానీ ఎందుకో ఏసీ అమ్మాయిలు నమ్మువుతా
ఈ సారి మరి పడిపోయింది
నవవుతున్నారు బ్రో నవవుతున్నారును నేను చూస్తున్నారు కెల్ బడు కటింగ్ దలేనే చిన్నగా చిలక నవు
అదే చిలక నవ్వు పడిపోయారు బ్రో ఆడికి నీకు తలియట్లేదు గాని ఆడికి ఎప్పు నుంద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆ నడక వెయ్యారం అన్న పోడీ ఏదన్న ఉంటారు మెయింటెనెన్స్ ఆహా ఇటు అటు ఇటు అన్న ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి బ్రో వేరే లెవలే
అన్న ముసలాడు మాన్న మా అన్న ముసలాడు
నడక స్టైల్ పడుపోతాడు అక్క అమ్మాలు అ అ ఈస్ట్ వెస్ట్ వెళ్ళిపొండి కాల్ పెటీసికం
ఏ బాబోయ్మా కాలజ్ చాలసతుందరా దారుణం గా
అయ్యో దకి తప్పు చెయ్యి వెళ్ళినప్పుడు చెయ పెట్టేసుకోవాలి లోపలేట్టేసుకోవాలి చెయ్యి
బ్రో నీచం గా మాట్లాడక
న నేను నిజంగా మాట్లాడిను అవమానించాను అసహించాను వై బ్రో మీ రూమ్మెట్ కాలంగ్ మీ
మర మడ్కి తొత్ర అగదు ఎంతకు ఎత్తదు నోనె కాాల
అ అందుకే కాల్ కట్ చేస్తాను మీ ఫెల్ అవుతాడు ఏమో
వ చెప్తాను నేను వెళ్తున్నాను నను చెప్తా లైన్ ఉండ ఫోన్
ఏంటి బ్రో ఈ పంచాయతీ
టెన్ మనిట్స్ బ్రో టెన్ మనిట్స్ ట ఎజెక్ట్ టెన్ మనిట్స్ ఫైవ్ కల్స్ ఫిఫ్టీ మనిట్స్ ఒక క్వశ్చన్ త నిర్మ నిర్మల ఓడికి ఎవరైన ఫోన్ చేస్తున్నారా
ఇప్పుడు నా పేరు ఎందుకు ఎత్తావ్ బ్రో
కానీ అరే టికెట్ అయిపోయిందంట నీది ద దానికోసం
ఓకే బ్రో థ్యాంక్స్ చెప్పాను నేను ఎందుకెత్తలేదు కూడా చెప్పు బ్రో అడికి ఫీల్ అవుతాడు మళ్ళీ అన్న అన్న ఫీల్ అయితే నేను బాధపడిపోల మళ్ళీ నాకు నైట్ నిద్ర ఎదరాదు
అబ్బో ఇప్పుడు నువ్వు నువ్వు ఫిక్స్ పూరి షద్ధి తింటానంటావా
ఆ పూరి పూరిలపోతే సచ్చి ఉత్తిది తినేతన
అట్లీస్ట్ ఎగ్స్ కూడా వద్దా అట్లీస్ట్ ఎగ్స్ కర్రీ కూడొద్ద కనీసం టొమాట కర్రీ వద్ద
వద్దు బ్రో ఎందుకు ఊరిక వద్దు ఏదైనా వద్దు నాకు ఈ ప్రాసెస్ అంత ఉంటది చూడు ఎవడన్నా వండి పెట్టేస్తే పర్లేదు గాని ఈ ప్రోసెస్ అంతఉంటది చూడు
నేనే వండుతా ట టమాటా కర్రకి ఏం అవసరం లేదు ఆనియన్ టమాటా అంతే
ఆ హ వద్దు నాకైనా అంటే నేను డైరెక్ట్ నేను డైరెక్ట్ తిన టైమ్ నాకలా ప్లేట్ లో పెట్టేసే లాగా ఉండాల బ్రో నేను వెయిట్ చేసి ఇవన్ని వద్దు కష్టం
సరే నాతో పాటు రా కొంచం మెస్ కెళ్ళి టమాట తెచ్చుకుందాం
ఎందుకు వద్దు
బయటవున్నా లేదన్న
పో ఫోన్ మాట్లాడుతుండు ఎళ్లు
లేదు లేదు నువ్వు తీసుకోని రా నువ్వు తీసుకోని రా పర్లేదు ఫోన్ తీసుకొనిరా ఒకే ఓకే ఫోన్ పక్కడు
ఫోన్ కట్టే బ్రో
వద్దు వద్దు ఎల్లం ఆనియన్ తెచ్చుకున్నాం టమాటా తెచ్చుకున్నాం
నాకి కోస్ తెచ్చియమంటావా బ్రో
లేదు లేదు నువ్వు నాతోపాటు తోడు రారా నేను తెచ్చుకుంటా అంటున్నా
రేపు తొందరగా లేసే ఓపిక లేదు లెగిస్తాను మూడో నిమిషం
సరే సరే సరే సరే సరే సర ఎడ్జస్ట్ అవు కాల్ కట్ చేయకులే ఏమైంది ఏమైంది వా వెయిట్ అంతే ఎయిట్ మినిట్స్ అయింది రైట్
బ్రో పది నిమిషాలు ఒక గంటలాగా ఛీ ఏంది బ్రో ఇది హు ఎంత సేపు నన్ను ప్రస నేను నే నేను ఎన్ అలాగే నేను పద్దతిగా మాట్లాడం ఫస్ట్ టై బ్రో పది నిముషాలు జోల్లో ఈ పాటికి నాకు వంద ఎమి వందలు ఇచ్చేదురు అన్నమాట కష్టం మీద ఆపుకుంటున్నాను ఇప్పుడు నువ్వు చెప్పవని ఏమో ఇప్పటికి నాకు వంద సార్లో రెండు సార్లు వచ్చేయ్ ఆపుతున్నన్ కష్టమీద ఆపుతున్న
ఇగో బ్రాడ్ బీడ్ వస్తున్నాడు బ్రాడ్ బీడ్
వచ్చాడా
మా రూమ్కి వచ్చిండు మరి మీ రూమ్కి వస్తడెమో
మా రూంకి ఏమి రాడు
బడ్ ఫీట్కి ఏదో పనుంది మా రూంలో
ఎం చేతునడు
చిలక నవ్వు చింట కథ తాత ఫైనల్ స్టేజ్ అంట
బ్రో మీ
మా రూమ్మేట్ కి ఫోన్ చేయమంటావ ఎంతేస్తాను మాట్లాడు చిబ్రా హలో హలో
వివ వివప్పుడు
ఎడా
పట్టను
ఏంట్రా
చెప్పు
షాంబుఆ
ఓ ఆర్డర్ పెట్టాల అన్నాడు క్యాష్ ఇస్తాను అన్నాడు నా దగ్గర ఎక్కడ
బడతే షాంపూమనాటమన్నామన్ని డబ్బులు ఇడిదైల డబ్బులు లేవంటున్నా నన్ను కొట్టమంటున్నాడు
కసత్ క్యాష్ లే క్యాష్ నా క్యాష్ ఇస్తాను ఫోన్పే చేయి అంటున్నాడు నా దగ్గర ఎక్కడ ఉంటాయిన్నీ
నీ దేలే ఎంత కొట్టాల అయితే
అది నాలుగు అరవై చూపిస్తుంది నేను వస్తాను లాగు రెండు
సరే వచ్చి తర్త మాట్లాడదు
అడ్కి అడకి ఫన్ కట్ట మన
లేదు లేదు ఒక దానికి దానికి ఒక టైం ఉంటది ఒక త్రీ సెకండ్స్ పెడితే అది ఎలాగంటే లేదు లేదు దానికి ఒక సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెకండ్స్ అవ్వారు అన్నమాట సరే సరే నవ బతుకు బద్దకం వదిలేసిందా బద్దకం వలేసిందా లేదా వస్తనా
ఫేస్ వాష్ చేసుకోవాలి కూడానడి ఫేస్ వాష్ చేసుకోవాలి కూడానది
అరే నీకు చెలేదు రా నకెళ్ళి సమతిచుకుంద మ తవాత ఎన్న బర్ చేసుకోరా రాారా ఐమ్ కమింగ్